మ్ డిన్నర్ అయిందా
హా అయిందా మీది
ఆ అయింది ఏం చేస్తున్నవ్
ఇంగేం లేదు అదే పని
ఊ సరిపోయింది ఏం తిన్నావ్.
చపాతీ సమ్ పొటాటో.
ఓ ఓకే ఓకే ఓకే
నువ్వు
అన్నం టమోటో కర్రీ జొన్న రొట్టెలు.
ఓకే
దానికి కొంచెం తోడూ నెయ్యి
అందుకే గొంతు పొయిందా
ఊమ్ తెలిసిందే గదా నెయ్యి చూస్తే మనక్ ఆగదు. యాక్చువలి నెయ్యి తినము తినకూడదు మే ము కాని దాన్ని చూస్తే ఆపుకోలేను.
ఊ
ఊహు ఈ రోజు మొహరం స్టార్ట్ తెలుసా మా ఊర్లో.
తెల్దే
ఈ రోజు మొహరం ష్ స్టార్టు పిల్లల హడావిడి చూడకూడదు మా ఇంటికి లెఫ్ట్ సైడ్ మసీదు రైట్ స్ సైడ్ అమ్మవారి టెంపులు ఈ రోజ్ జూ మసీద్ దగ్గరా అప్పుడే పిల్లలు ఫుల్లుగ ఉన్నరు గట్టి గట్టిగా అరుస్తు.
ఊహు
ఈరోజు ప్లీజు నెక్స్ట్ ఫ్రైడే వరకూ ఇటు ఫుల్లు పిల్లల్దే హవా ఉంటది ఫ్రైడే మొహరం కదా.
హ్ము
మొత్తం పిల్లల్ దే ఉంటది చాలా వరకు హవా హవా అంతా కాసేపై. తే ఇంకా తప్పుల్లు కుల్దీర్ సౌసాన్ అంటారు కదా.
ఆ
ఎగిరే వాళ్ళు ఇంకా వస్తారు ఇంకా ఇప్పట్ ఒకా టెన్. కీ అట్ల స్టార్ట్ అయితరు టెన్ నుంచి అట్ల స్టార్ట్ చేస్తారు ఇంకా నైట్ అంతా నిద్ నిద్ర ఉండదు మాకి వన్ వీక్ అంతా ఇంకా ఫుల్లు సౌండ్సు సౌండ్సు.
అయితే
ఊ మీ దగ్గర చేయరా మొహరము.
చి ఆ చేస్తారు చేస్తారు చేస్తారు.
మరి వెళ్ళవా నువ్వు
అంటే అంత పెద్దగా ఏం చెయను.
నార్మల్గా జరుగుతాది కదా ఈ ఏరియాస్ లో పీర్ల పండగా.
ఆ
మళ్ళి మీ దగ్గర బాగ జరగదా.
జరుగుతాదీ దాని తర్వాత ఊడ్చి పెడతారు కదా దానిక్ పోతాం.
ఒక పనిచేయొచ్చు గదా నువ్వు మా ఊరికి రావచ్చు గదా.
డబ్బులే అడిగినావు నువ్
అ
ఊరికి రా పీర్ల పండగ బాగ జరుగుతది చూసిపోదు గాని అంటే నువ్వు నన్నే డబ్బు లేయి అని అడుగుతవు
సరే మరి వచ్చిపోయి కూడికి రా అంటె వచ్చి పో అంటే పోయేకి అయితదా డబ్బులొద్దా
నీకి ఇయి అని చెప్పు రిచ్ కిడ్డు నీతో డబ్బులు లేవంటే నేను నమ్మల్లా
మనం మనమే మాట్లాడుకోవాలి చూడు
మళ్లి డైరెక్ట్ చెప్తే ఐపాయే కదా నాకు ఇంట్రెస్ట్ లేదు అని కానీ డబ్బు లేయి అంట డబ్బులెయ్యి
బానే
సరేలే వర్షం పడుతుందంట అక్కడ ఫుల్లా
ఫుల్ అంటే ఫుల్లు పడింది ఇప్పుడు లేదు
అదే ఇన్స్టా రీల్స్ లో చూసిన బ్యాంట్లు వెదర్ ఇస్ వెరీ క్యారియన్
ఉ
మేఘాలు మొత్తం భూమికి తాకుతున్నట్లున్నయి
ఉమ్
కొంచెం బయటకి వస్తవా
నేను పని చేస్తున్నా ఉమ్ సరే ఉండు
ఉమ్
హలో
బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువుంది అందుకే బయటికి రా అన్న
మీదు కూడా ఎక్కువుంది
ఏం సౌండ్ వినిపీ
పాట
పది టైం నైన్ అయింటది కదా నైన్ అయితే మా ఊర్లో నా టెంపుల్లో గడియారం పెట్టినారు
హూ హమ్
ఉం అదే అది ఇప్పుడు కూడా వినిపిస్తుందా ఇంకా
గంట సౌండ్ వినిపిస్థలే
ఆ తొమ్మిది గంటలు అయింది కదా తొమ్మిది సార్లు గంట కొడుతది టింగ్ టింగ్
తొ తొమ్మిది కాలేదు ఇంకా తొమ్మిదికిి మూడు నిమిషాలు ఉంది
అంటే ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వస్తది తర్వాత తొమ్మిది సార్లు గంట కొడుతుది తర్వాత ఒక శ్లోకం భగవతగిత లో ఒక శ్లోకం
ఉమ్
కరెక్ట్ శ్లోకం అయిపోయలోపు తొమ్మిది అయిపోతుంది ఇంకా టైమ్ శ్లోకం చదువుతది శ్లోకానికి భావం కూడా చెప్తది సరిపోయింది వాకింగ్ కి పోలేదా ఈ రోజు అట్లా కాదు అంతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పడుతునే ఉంది వర్షం
మరి ఇక్కడ అందరికి తుమ్ములు జలుములు స్టార్ట్ మళ్ళీ వానాకి
ఉమ్ పెద్ద కష్టమే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలా స్కార్ఫ్ కట్టుకోవాల్ల దాంతో పాటు రూమ్ కి వచ్చిన వెంటనే స్ట్రీమ్ చేసుకోవాలా ఆవిరి పడితే చాలా మంచిది
ఉమ్
హాట్ వాటర్ కన్ఫర్మ్ తగల అట్లెస్ట్ పొద్దున్న ఒకసారి నైట్ ఒకసారి అయిన తాగాల
హ్మ్మ్
అప్పుడైతేనే కొంచెం ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉండొచ్చు
ఉమ్
మాకు తెలుసా పొలంలో విత్తనాలు వేసినాం అసలు వర్షమే లేదు తెలుసా మాకు వర్షం వస్తే ఎంత ఎంత బావుంటాదో తెలుసా ఇప్పుడు
ఉమ్
కానీ వర్షం రావట్లేదు అనవసరమైన ప్లేసుల్లో పడుతుంది వర్షం కానీ మా దగ్గర పడట్లేదు
ఉమ్
రైతులు మొత్తం నష్టపోతున్నారు చూడ ఒక్కసారి వర్షం వచ్చింది విత్తనాలు వేసినాం ఇంకా అయిపోయింది ఇంగా వర్షం కనుమరుగు అపోయింది వినిపిస్తుందా
వినిపిస్తుంది
అంతే
హా బోన్ చేసినవా
ఉమ్ చెప్పినా కదా మరిచిపోయినావా తిన్నా ఇప్పుడే
అవును కదా
తిని తిని పైకి వచ్చి వాకింగ్ చేస్తా
ఆ నన్ కూడాన పైకి వస్త ఎంత సల్లగా ఉందో ఇడా హలో హలో